ఆ ఏం చేస్ స్తున్నారంండి
సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు ఎండలు బాగా ఉన్నాయి
అవును
హ్మ్మ్ మేకలున్నాయ్
ఇక సేమ్ అలానే ఉంది సమ్మర్ ప్రభావం అయితే బాగుంది లాస్ట్ వీక్ నుంచి.
హ్మ్మ్
కొంచెం ఏంటంటే బయటకి వెళ్ళినప్పుడు వడ దెబ్బ తగలకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి.
అవును కొబ్బరి నీళ్ళ మున్నక్కయలు తినాలి
హ్మ్మ్
డిహైడ్రేట్ అవ్వకున్నా
అవును అలానే న్యాచురల్గా చెరుకు రసము అది ఏంటంటే ఐస్ క్యూబ్స్ లేకుండా తాగాలి తర్వాత జావా లిక్విడ్ ఐటమ్స్ బాగా తినాలమ్మా.
వాటర్ కూడా ఎక్కువ తాగలి
ఆ వాటర్ కూడా కొంచెం కొంచెం తాగుతాను నేను అట్లానే ఆ ఇప్పుడు వాటర్ ఉన్న వెజిటబుల్స్ ఉంటాయి కదా బీరకాయ సొరకాయ కొంచెం ఆకుకూరలు. ఓకే కీరా దోసకాయ దోసకాయ ఇవన్నీ కూడా మంచి ఫుడ్ అనమాట ఇప్పుడు సమ్మర్ కి.
కొబ్బరి నీళ్ళు కూడా మన్ ఇవి
సబ్జా నీళ్లు కూడా మంచిది ఇంకా ఏమంటే మనకి ఇప్పుడు రాగి అన్నము రాగి తోటి రాగి మాల్ట్ లాగాని పల్సగ చేసుకోవాలి.
రాగి జావా మిల్క్ తగుతామ్ అది
కొని
హ్మ్మ్ మీరేం తింటారు
నేను రెండు రకాలుగా చేసుకుంటానమ్మా రాగి జావా ఇట్లాగా చేసుకుంటాను ఇంకోటి సబ్జా గింజలు నాన్ పెట్టుకొని మన ఇవి ఉంటాయి కదా సగ్గు బియ్యం నాన పెట్టుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు సగ్గుబియ్యం నాన పెట్టి తను అవి బాగా నాణ్య తర్వాత ఆ కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకున్నప్పుడు లాస్ట్ లో కొంచెం పటికి పంచుతారని సబ్జా గింజలు కలుపుకొని ఆ జావ తాగుతాను.
లోన్న కల్పత
ఆ కలపవచ్చు చలవా చాలా చలవా టేస్టీ కూడా బాగుంటది.
హ్మ్మ్ కైట్టెయ్యది
ఇంగ్కోటి
ఆ
ఆ మీరు ఫ్రూట్స్ ఎట్లాగా డైరెక్ట్ తినడ మేన లేక ఏమన్నా
డైలైట్ తింటాం మేము
హ్మ్మ్ సలాడ్లు చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు వాటర్ మిలన్ ఆరెంజెస్ ఇప్పుడు గ్రేప్స్ అవి కదా మెయిన్ జూస్ ఫ్లస్
అవును అవును అవును
హ్మ్మ్ మీకేమేమి దొరుకుతాయి మీ సైడు
మా సైడు అన్నీ ఉ అన్నీ దొరుకుతాయి వాట వాటర్ వాట్ టర్ లోంగ్ పేమెట్ చదువుకులతం
హ అవునా మాకు ఇంకా అన్ని వస్తాయిలేండి ఇక్కడ అన్ని ఉంటాయి అన్ని దొరికుతాయి
నైట్ పెరుగరణం తోడు పెట్టుకుని తింటే మంచిది
అవును ఎప్పుడన్నా అన్నం మిగిలితే నేను ఎలా చేస్తానంటే అన్నం మిగిలిపోయింది అనుకో ఇప్పుడు సమ్మరు కదా అన్నం తిినబుద్ది కాదు నా సో నైట్ అన్నంలో ఆ కొన్ని ఒక పావు లీటరు అ అట్లాగా ఒక హాఫ్ లీటర్ పాలు పోసేసి కుండ ఉంటే మంచిది కుండలో ఆ అన్నంలో పాలు పోసేసి కోరవచ్చగా తర్వాత దాంట్లో పెరిగేసేసి తోడు తర్వాత ఆనియన్స్ ఒక రెండు మూడు పెద్ద బద్దలు వేసేసి తర్వాత పచ్చిమిర్చి మజ్జి కోసేసి దాంట్లో వేసేస్తాను కాస్త అంతా కలబెట్టి మూత పెడతాను ఇంకా పొద్దుగా లేవగానే సాల్ట్ కలుపుకొని తింటమే ఫైడ్ రైస్ లాగా అయిపోతుది దద్దోజనం లాగా
అవును అవును మేము అలాగే తింట
అది హెల్త్ కూడా మంచిది విటమిన్స్ ఫుడ్ కదా
ఆ ఇంకే పెట్టదు త అమ్మాలు
ఇంకా సమ్మర్ లో ఏంటంటే మెయిన్ ను రాగిజావని నేను వెరైటీగా చేస్తాను ఆ రాగి జామున్ ఎట్లా అంటే ఎప్పుడు లాగ కాకుండా అన్ని పచ్చి కొబ్బరి ఒక కప్పు రాగి ఒక రాగి పిండి ఒక హాఫ్ కప్పు తర్వాత బెల్లం కాగానీ పటికి పంచతార గాని ఆ సేమ్ క్వాలిటీ ఎంత క్వాంటిటీ కావాలంటే అంత మనకి స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ ఉంటే తక్కువ అట్లా వేసుకోవాలి ఓకే నేనేం చేస్తాను జావా కిి వాటరు అంతా బాయిల్డ్ చేస్తాను కదా బాయిల్ చేసినప్పుడు కోకోనట్ పౌడర్ వేస్తాను పచ్చి కొబ్బరి తర్వాత అల్లం కూడా తరిగి వేస్తాను అది బాగా కాగిినక మసిలినాక అప్పుడు రాగి పిండి వేస్తాను ఓకే అది దగ్గర పడినాక పటిక పంచదార వేస్తాను చలువ గదా. అది వేసి తిప్పేసి చల్లాని నాక తాగుతాను నేను ఆ విధంగా చేస్తాను స్వీట్ అన్నట్టు అది
అ లాగితవ తగితే ఆకదయ్యద అంత నిదంన్న
ఏంటమ్మా అర్ధం క లేదు
ఆగి మూట్ట తింత ఆకదే అయ్యదంతా నిదమన్నా
ఆకలింటే ఎక్కువ ఆకలి ఉండదు
ఆ
అంటే పెరుగు తటి గాని కొంచెం లిక్విడ్ వాటితోటే తినాలి మామూలుగా తినలేము దానికి స్పెషల్ కర్రీస్ ఉంటాయి అట్లా తినాలి బ్రౌన్ రైస్ నేనైతే ఇ బ్రాన్ రైస్స్ తింటాను ఎక్కువ సో దానికి కాంబినేషన్ అనమాట
ఊ
లిక్విడు పులుసులు గానీ, చార్లు గానీ. ఇప్పుడు సమ్మర్ కి అదే ఫుడ్డు మంచిది.
ఆ
మీరు ఎట్లా తింటారూ ఫ్రైడ్లూ అవి ఎలా చేస్తారు మీరు. ఫ్రైడ్ రైస్లు తింటరా, మామూలు అన్నం తింటరా ఎట్లాగా.
ఆ పైజైయితే ఎక్కువ తింటాం. చికెన్ ఫ్రైడ్ అయితే ఎక్కువ తింటాం.
ఇంట్లోనే చేస్తారా
ఆ ఇంటోనే చేత్తాం
ఇంకా ఏమన్నా బయటకెళ్లారా ఇవాళ్ళా గుడిక్ ఏమన్నా ఎళ్ళారా పండగ గదా
తాన్నాడు మా పేరెంట్ వెళ్తన్నాడు
ఆ
మా పేరెంట్ ఎల్తా అన్నాడు గుడికీ
అవునా ఓకే దగ్గరే ఉన్న్ న్నాయా గుళ్లు దూరంగా ఉన్నా యా
లెక్కా దెక్కడే శివాలయం ముంది అత్తా కల్ తాదేమో
అవునా ఓకే ఏముంది లే ఇప్పుడు చేత కాకపోతే మనమూ లోపల మనసులోనే దండం పెట్టుకోవాలి. చేతగాదనీ దేవుడుక్ తెలుసు కదా సో మనం వర్రీ అవ్వకుండా దేవుని మనసులోనే కోరుకోవాలి. తండ్రి ఆరోగ్యం మంచి గఇవ్వు అనేసి
ఇంకేం చేతారు.
ఇంకేముంటదమ్మా ఇప్పుడూ లైట్ ఫుడ్డే తీసుకోవాలి. నైట్ చపాతి గానీ, జొన్న రొట్టి గానీ, ఏదన్నా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఏ తీసుకుంటానూ. నేనైతే సాయంత్రం పూట
హా
మీరు
మేము అలాగే తీటాం వన్ టైమే అన్నం తింటాం.
ఊ గుడ్
ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అంతా టిఫిన్ తిటాం ఏధోకటి.
ఆహా
మీరూ ఓ తింటాదా ఓట్ తింటాదా
ఓట్సా ఆ తింటానమ్మా ఎప్పుడన్నా టైం అది ఎట్లా అంటే మసాలా ఓట్స్ దొరుకుతాయి కదా డైరెక్ట్ వాటర్ లో పోసుకొని తింటాం అవి బాయిల్ చేసుకొని ఉప్మాలాగా
సమ్మర్లో మీరు నైట్ ఎక్కడ పడుకుంటారు
ఆ ఇప్పుడు లోపలే కదమ్మా అప్పుడంటే ఊర్లో విలేజెస్ లో అంటే చెట్ల కింద అట్లా పడుకునే వాళ్ళం ఇప్పుడు ఇంట్లోనే పడుకుంటాం కదా
అవును మేము మా చిన్నపుడు డాబా పైన నీ పట్టుకుని పడుకునే వాళ్ళం
అవునవును ఆ మేము కూడా అంతేలే చిన్నప్పుడు అట్లానే కాలం కూడా ఎలా అంటే ఇప్పుడు సిటీలో వేరుంది గ్రామాల్లో వేరుంది కదమ్మా సో ఎందంటే ఇ ప్పుడు సిటీలో ఏంటంటే ఇప్పుడు మనకి బయట అంత చెట్లు ఎక్కువగా కూడా ఉండవు కదా ఆ సో ఇంకా ఏ వున్నా లోపల వరకే ఎవరి ఫ్లాట్ లో వాళ్ళు ఉండడం అలా కల్చర్ ఉంటుంది కదమ్మా
అదే అపార్ట్మెంట్ కాకుండా సింగిల్ డాబా ఉంటెన్ నైట్ వేదిగి పోతన్ని
అట్లా నాచురల్ ఎయిర్ కోసం బయట ఉండడము డే అంతా అది మంచిది అంతే లేమ్మ కానీ వీళ్ళు కానప్పుడు ఏం చేయాలంటే వెంటిలేషన్ ఉండాలి గాలి వచ్చేటట్లు చూసుకోవాలి గాలి వెళ్తురు బాగున్న ప్లేసెస్ లోనే ఉండడం మంచిది ఆరోగ్యానికి మీకు ఎట్లా ఉంటది క్లైమెట్
మాకు మాకు అటు కాదు ఇటు కాదు మద్యలో ఉంటది అటు వేడి గా ఉండదు ఇటు కూల్ గా ఉండదు
ఓకే ఓకే
కువ బానే ఉంటదా నైట్ టైం
కూల్ అంటే అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఉన్న రెండు మూడు రోజుల నుంచి కూల్గానే ఉంది అంతకు ముందు ఎక్కువ హీటే ఉండేది ఒక టెన్ డేస్ నుంచి
ఆఫ్
ఉమ్ చెట్లున్నాయి మాకు కు కానీ అంటే ఎక్కువ కదా లోపలికి అందుకని ఓకే అమ్మా మా మరి ఉంటాను థ్యాంక్ యూ
ఓకే మ్యామ్ వెల్కం